ఆ నమస్తే అండి విన్నపడుతుందా
వినిపిస్తుందా నా వాయిసు
ఆ వినిపిస్తుందండి మా వాయిస్ వినిపిస్తుందా తిన్నారండి బాగున్న అండి మీరు బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం తిన్నారండి
ఆ తిన్నామండి మీరు అండి
ఆ తిన్నామండి ఇప్పుడే
ఆ చాలా వేడిగా ఉందండి ఎలా బయట తిరుగుతూ ఉన్నాను
ఇలా ఇప్పుడు ఇంకా సమ్మర్ కదండి అలాగే ఉంటదండి
ఆ
నేకు ఏ సీజన్ అంటే ఇష్ట ఇష్టం అండి ఐ లైక్ సమ్మర్ రైైనీ సీజనా అలా ఏది అండి
రైనీ సీజన్ వింటర్ అంటే ఇష్టం అండి
ఎందు ఎందుకండి అట్లా
ఆ
ఎందుకండి అలా
ఎందుకంటే మనం ఎంత చలికైనా తట్టుకోవచ్చు గానీ ఎండకి ఉండలేము కదా అందుకు వింటర్ అంటే మాకిష్టం మీకు
అవునాండి నాకు సమ్మర్ అంటేనే ఇష్టం అండి
హలో ఎందుకండి
ఏమో అండి సమ్మరంటే నాకు ఇంగా అట్లా లేదండి సమ్మర్ లో మంచిగా ఉ ఫస్ట్ మ్యాంగోస్ ఫ్రూట్స్ వస్తాయి అందుకని అండి
ఓ ఇప్పుడు సీజన్ తో పని లేకుండా ఏ సీజన్ లో అయినా వస్తుంది ఉన్నాయ్ కదండీ
ఏమోండి నాకు తెలీదు అయిన ఒకవేళ వచ్చ వచ్చిన అవి అంటే ఈ సీజన్ లో ఉన్నంత క్వాలిటీ అయితే ఉండవు కదండి సమ్ అంటే న్యాచురల్ న్యాచురల్ అయితే అయుండవు అవి
హలో ఆ చెప్పండి
మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళ వెళ్ళాలనుకుంటే ఏ సీజన్ అయితే బెటర్ అనుకుంటున్నార్
వింటరే బెటర్ అండి సమ్మర్ లో ఎక్కడికైనా వెళ్ళాలంటే చ ఆ వేడి కి తట్టుకోలేం కదా సో అందుకే వింటర్ అంటేనే నాకు ఎక్కువగా ఇష్టం అండి
కనీసం బీచెస్ అట్లా సమ్మర్ లోనూ బాగుంటాయి కదండి అట్లాంటియి
సమ్మర్ లో బీచెస్కి వెళ్ళలేం చాలా వేడిగా ఉంటది
అవునండి నేను ఎప్పుడు బీచ్కెళ్ళిన నాకు తెలీదుండి అది ఎలా ఉంటదు అంటే వా అట్ంటాయి కా కూ ఉంటంది అను
వాటర్ ఉ అది ఓషన్ దగ్గర చాలా వే వాటర్ వేడిగా ఉంటది
ఓకే
ఓషన్ వాటర్ ఎప్పుడు కూడా కూల్ గా ఉండదు అ మీరు అబ్జర్వ్ చేసారా
ఏమో తెలిదండి ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి
ఆ
మ్ తెలిసిన సీజనల్ ఫ్రూట్స్ ఏంటివన్నా చెప్పగలరాండి అంటే ఈ సీజన్ క ఈ ఫ్రూట్స్ వస్తాయి అలా
అమర్కి మ్యాంగోస్ ఎక్కువ వాటర్ మిలన్
అ అండి
మిలన్ ఏదే మస్క్ మిలాన్
అవును
ఈ ఆ అండి నేరడు పండ్లంటరు
ఆ యా అండి విన్ననండి
ఆ అవి ఎక్కువగా వస్తుంటాయండి అవి తాటి మంజలు
ఆ అండి తాటి మందలా
ఆ ఇవి ఎక్కువగా అండి ఇంకా వింటర్క్ వచ్చే పాటికి కీ సీతాఫలం
అవును అవునండి రైనీ సీజన్ ల ఏమి ఉండవండి ఫ్రూట్స్ పెద్ద
రైనీ సీజన్ లో అంత ఐడియా ఏం లేదండి మీకేమన్నా తెలుసా రైైనీ సీజన్ లో ఆ పడే వా డ్రైన్ కి చానా ఆ ఫ్రూట్స్ సర్ ఎమైనా కుల్లిపోతాయండి ఊమ్
మీరు ఎప్పుడన్నా స్నో వింటర్ లో స్నో అలా ఏమన్నా జూశారాఅండీ
స్నో చూలేదు గ నె మార్నింగ్ ఉంటనండి
అంటే ఎలా అండి వైట్గా స్నో వడతాదా అండీ అలా స్నో అంటున్నా మంచు పొగ మంచు గాదండి నార్మల్ మంచు అడుగుతున్నా, అలా ఏం ఎప్పుడు చూలేదండి ఎక్స్పీరియన్స్. తేలేదా ఇప్పుడు
ఐస్ మా వాయిస్ స్నో ఎప్పుడు చూలేదండి లైక్ మంత్ చుగా ఉంటది ఆ సైడ్ ఏం కనిపించదండి
ఓకే ఓకే పం బ ఉమ్ మామూలుగా మీ సైడ్ మామూలు ఆకులు రాలిపోతాయి కదండి ఆ సీజన్ ని ఏమ
వసంత కాలం అంటారండి
వసంతకాలంలో ఆకులు చిగిరిస్తాయండి
అదే అప్పుడు రాలిపోయి అప్పుడే చిగురిస్తయి కదా
లేదండి చిగురించేదాన్ని వసంతకాలం రాలిపోయేదాన్ని ఏదో వేరే పేరు ఉంటదండి మా సైడ్ అయితే శిశిరా అని అంటారు మాకు తెలుగులో
అవునా నాకు ఐడియా లేదండి ఇంకా తెలుగు నేను కూడా తెలుగే కదా అదే అంటారులేండి
అంటే రీజన్ ని బట్టి మారిపోతాయి కదండి
ఉమ్
రీజన్ ని బట్టి మారిపోతయి కదండి
ప్రతి తెలుగోళ్ళకి అదే కదండి
ఆ అండి
తోల
నీకేమన్నా అంటే ఈ సీజన్ అంటె సమ్మర్ ఇటిల్లో ఏదనా ఒక యాక్టివిటీ అంటే ఏజ్ చేస్తారండి ఏదన్నా
సమ్మర్లా యాక్టివిటి అంటే మేడ పైన కునేదండి
ఇంకా అండి స్విమ్మింగ్ అలా ఏం అ
సమ్మర్ ఆల్డేసు ఈత కెళ్ళడం.
ఆ అండి
ఊ
సిమ్ ఆ ఎళ్తామండి మీరండి ఊ
బా మీరెక్కడ స్విమ్మింగ్ ఫూల్స్ కెళ్తరా ఆ బావిలోకి ఎళ్తారా
స్విమ్మింగ్ పూల్స్ కెళ్తాము బావులికి కూడా ఎళ్తామండి మేము
రెండింటికి ఎళ్తారా
అవునండి
అవునా
మీరండి
నేను కూడా ఆల్మోస్ట్ బావిలకె ఎళ్తానండి స్విమ్మింగ్
అవునండి మీరు క్లాతింగ్ మీరు అంటే డ్రెస్ క్లాతింగ్ ఎలా ఉంటదండి అంటే అన్ని సీజన్స్ కి ఒకేలా వుం
లేదు లేదండి ఆ సీజన్ బట్టి చేంజ్ జేస్తనండి ఎందుకంటే మనక్ కి సమ్మర్ సీజన్ లో మనకి కాటన్ ఎక్కువ ప్రిఫర్ జేస్తాం గదా ఎందుకంటే మన స్వెట్ ని అబ్జర్వ్ ఏసుకుంటది
ఓకే ఓకే అండి మరి వింటర్లో ఆ వింటర్లో ఎలాంటివి చుస్తరండి ఎలాంటి డ్రెస్సింగ్.
వింటర్ లో నైలాన్ అలాంటివ్ ప్రిఫర్ చేస్త స్వెట్ పీల్చుకోవు అండ్ దెన్ తడిను కూడా ఎక్కువ ఆకర్షించవు కదండి
టు కాని కూల్ అంటే ఊల్ ఇలాంటివి వాడాలి కదండి
వులెన్ వూల్ వూల్ అలాంటివి యూస్ చేస్తాం స్వెటర్లు లాగా
ఆ అండి ఇంకా రైన్ లో అయితే ఇంకా మామూలు రైయిన్ కోట్స్ ఇలా యూస్ చేస్తాము హుమ్ మీకు ఈ మాన్సూన్ అంటే ఐడియా ఉందా అండి ఏమన్నా
మాన్సూన్ అంటే విక్స్డ్ వర్షాకాలమే కదండి
అ అండి అదే కానీ లైక్ మన ఇండియాలో ఇలా ఉంటదండి ఈస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అలా ఏవో ఉంటాయండి కేమన్నా ఐడియా ఉంద అంటే ర ఆ రక్ రఫీ అదేదో అంటారు కదండి
ఆ ఐడియా లేదండి రఫ్ ఫీ క్రఫున్ కరిఫ్ క్రాప్ అని విన్నాను చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు అంత ఐడియా లేదండి
అండి అవి మాన్సూన్స్ అండి మన ఇండియాలో అవి ఉంటాయండి ఆ టైమ్స్ లో మనకి ఎక్కువ ఆ వర్షాలు వస్తాయండి అంటే ఇండియాన్ ఇండియాకి
ఆ మీరు ఏ యాక్టివిటీస్ చేస్తారండి సమ్మర్లో
ఏముండదండి ఆ స్విమ్మింగ్ అ అలా య అవ్ అవే ఎక్కువ అండి
ఉ
స్విమ్మింగే అండి మాక్సిమం
ఉ మీకు చలికాలం అం ఇష్టం లేదా
లేదండి
ఎందుకండి
చలికి బయట అంటే ఇంకా డే టైం తక్కువ ఉంటది అండి అప్పుడు అది కాక సమ్మర్ లో డే టైమ్ ఎక్ ఎక్కువ అంటే ఆ తొందరగా సూర్యుడు వస్తాడు, త త లేటుగా వెళ్తాడండి, కనీక వింటర్ లో అలా కాదు లేట్గా వస్తాడు తొందరగా వెళ్ళిపోతాదండి.
ఓకే
డే టైమ్ తక్కువ అండి నాకు అందుకే కొద్దిగా అది నచ్చదండి ఎందుకో
ఓకే మీకు నైట్ అంటే నచ్చదు డే అం
అట్లానే కదండి ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నా ఇట్లా ఆ దానికండి
ఒకే
మాములుగా ఇప్పుడైతే, ఇప్పుడు సమ్మర్ లో ఫైవ్ థర్టీకి ఆలా, సన్న ఆఫ్ అండి కానీ వింటర్ లో సిక్స్ అలా ఎంత ఆ ఇంకా మబ్బు మబ్బుగానే ఉం ఉంటదండి అందుకండి
ఉ
మీరేమన్నా అంటే సీజన్ని బట్టి ఏమన్నా మీ ఫుడ్డు అలా మారుతదండి
సీజన్ అంటే ఇప్పుడు చలి ఎ ఆ సమ్మర్ లో ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోవాలి అనిపిస్తది
అ అండి
ఆ
ఏం తీసుకుంటారండి
జ్యూసెస్ అలాంటివండి
ఆ అండి ఇంకా
ఇంకా అంటే జూసేస్ ఫ్రూట్స్ లో వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటాను
ఏవేవి ఉంటాయండి కోటర్ కంటెంట్
వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇవి
ఆ అండి
ఆ మీరు అండి
నేను అంతే అండి వాటర్ మిలను అ ఇలాంటివి తెలుసామండి
మ్
ఎక్కువ ఇంకా సబ్జా సీడ్స్ అని ఉంటాయి ఉంటాయి అండి అవి కూడా ఆ వాటర్ లో మిక్స్ చేసి, లైక్ ఇలా బాగా కొద్దిగా పెద్దగా అవుతుయి అండి అవి కూడా తీసుకుంటానండి.
మ్ అవి చలువ చేస్తాయా
అవునండి సబ్జా సీడ్స్ ఇంకా చియా సీడ్స్ అని ఉంటాయండి
మ్ చియా సీడ్స్ బరువు కోసం కదండి తారు
తెలియదు రెండు ఒకేలా ఉంటాయి కదండి వాడేది బ్లాక్ కలర్ లోనే అదే అనుకుంట అండి
ఉమ్
థాంక్స్ అండి థాంక్స్ ఫర్ యువర్ గివింగ్ యువర్ వాల్యూబుల్ టైమ్
ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి